అండి
బాగున్నారండి
బాగున్నానండి మీరు బాగున్నారండి
ఆ బాగున్నానండి ఇంకేంటండి మీరు ఎప్పుడైనా విహార యాత్రలు చేశారండి ఏ
ఆ చేసామండి మా కుటుంబంతో మేము ఆ వెళ్ళామండి తిరుపతికి అరుణాచ చలం రామేశ్వరం ఇలాంటి వాటికి వెళ్ళామండి మీరు వెళ్ళారండి
నేను కూడా వెళ్ళానండి మీకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ఏంటండి మీరు వెళ్ళిన పుణ్యక్షేత్రంలో లో ఎక్కువ మీకు ఇష్టమైన దేవాలయం ఏంటండి
నాకు బాగా ఇష్టమైన దేవాలయం తిరుపతి అర్ అరుణాచలం రామేశ్వరం ఈ మూడు చాలా ఇష్టం అండి నాకు మీకు ప్రయాణం చేయడం ఇష్టమా అండి
నాకు చాలా ఇష్టం అండి ప్రయాణాలు చేయడం
ఎందుకండీ
దేవాదాయాలకి వెళ్ళడం అలాంటి అన్ని చాలా ఇష్టపడతానండి నేను
మీరు ఎంతో తరచుగా ప్రాణాయామ చేస్తారు
నేను మా కుటుంబం తోటి వెళ్ళానండి ప్రయాణం చేసి ఇేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకుంటానంటే మీకు తెలుసా అండి మీరు ఎప్పుడు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారండి
ఆ తీసుకుంటామండి మాకు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చెప్తారా అండి
అవునాండి
మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారండి
మేము ప్రయాణం చేసేటప్పుడు ముందు రోజే అన్ని సర్దు పెట్టుకుంటామండి మనం ప్రయాణంలో విరోచనలుయినా పిల్లలకి జరాలుొచ్చినా అలాంటి సంబంధించిన ట ఆ మాత్రలన్నీ ఒక టిఫిన్ బాక్సు లో సదురుకుంటానండి నేను కావలసిన సామగ్రి మాత్రలు పిల్లల కోసం అలానే అవి కాకుండా ఎళ్లే వెళ్ళే రోజు ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకుండా తినుబండారాలు కూడా ఇంటి వద్ద నుంచే తీసుకెళ్తామండి ఎలా అంటే మా అక్క వాళ్ళు కాస్త కూరలు అలాంటి చక్కగా రుచికరంగా పూషిక విలువలతో ఉండేటన్ని వండి పెడతారు ప్రయాణంలో అంతె ఆ రోజు మొత్తం మనం రైలు ప్రయాణంలో రైళ్లలో ఏమి కొనకుండా మనం తీసుకెళ్న తిరుబండా ల్ తినే విదంగా అలాగే ఒకపది రోజ్ రోజులు ప్రయాణం అనుకోండి ఆ పది రోజులకు సంబంధించినయ్ కూడా అంటే ఇప్పుడు అటుకులు అట్ కుల్ లాంటియి ఎందుకంటే అవి రోజు మనం తినవచ్చు అటుకులు ఆ రెండు రోజులు ఉండే విధంగా చపాతీలు ఇలాంటి యన్ని తీసుకుని వెళ్తామండి ముఖ్యంగా పెద్దవారి కోసం పిల్లల కోసం మాత్రలైతే తప్పకుండా తీసుకొనిళ్ తమం ఎందుకంటే మన ప్రయాణాలు ఒక విరోచనాలు అలాంటి ఏమైనా సమస్యలు ఏర్పడ్డాయి అనుకోండి మనం అప్పటికప్పుడు మాత్రలుకొనుక్కోలేం కదండి. ప్రయాణంలో అందుకే అలాంటి ఎప్పుడు మా సంచిలో పెట్టుకొని ఉంటామండి మేము
మీరు బస్సుల్లు రైళ్లు వీటిలో ఏది ఆ ప్రయాణం చేయడం ఇష్టమండి మీకు
నేను రైల్లో ప్రయాణం చేయడం ఇష్టం అండి కాబట్టి ఈ మధ్య కాలపు గా తక్కువగా వినియోగించుకుంటున్నామండి ఉచిత బస్సుల్ ద్వారా నేను చాలా పుణ్యక్షేత్రాలక్ వెళ్ళానండి మా చుట్టుపక్కల మా రాష్ట్రంలో ఉన్న పుణ్యక్షేత్ త్రాలన్నీ దర్శిస్తున్నానండి మా పిల్లలతోటి నేను ఎందుకంటే మనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలనేసి చక్కగా మా కుండ దగ్గర్ అయితే ఎవ్వయితే ఉన్నాయో వాటన్నిటికీ బస్సు ప్రయాణాలు చేస్తున్నాను కాకపోతే మనకి సౌకర్యవంతంగా మాత్రం రైలు ప్రయాణం ఉంటుందండి బస్ ప్రయాణం అనుకోండి కుద్దిరీ ఇబ్బంది పడాల్సస్తుంది పిల్లలతోటి రైలు అనుకోండి పిల్లలున్న పెద్దవాళ్ లున్న చాలా బాగుంటుంది రైలు ప్రయాణంలో అయితే ఈ మధ్య కాలంలో మా కుటుంబంతో అయితే మేము కాశీకి వెళ్ళామంటీ కాశీ గయా ఆ ప్రయోగ్ రాజు అయోధ్య అంటే ఇప్పుడు ఎక్కడికైనా ఒక ప్రదేశానికి వెళ్తున్నాం అనుకోండి ఇప్పుడు కాశీకి వెళ్తున్ న్నవ్ అది చాలా దూరంతోటి ఖర్చుతోటి కూడుకున్న ప్రయాణం అంత దూరం వెళ్ళినప్పుడుచ్ చుట్టుపక్కల ఇప్పుడు చూసుకుంటే చాలా బాగుంటుంది కదండి మరి ఇం ఇంకోసారి వేల ఖర్చులు అవుతాయి కదండి అంత దూరం ఎల్లినప్పుడు ఆ చుట్టుపక్కల గయలోండి కాశీ నించి పరికి ఒక ఆరు గంటల్ సమయం అండి మళ్ళీ కాశికచ్చేసి అయోధ్య అయోధ్య నుంచి ప్రయోగరాజు అంటే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు. చూసే విధంగా ముందుగానే అనుకుంటాం అనమాట. ఇప్పుడు ఒక కాశీకి వెళ్ళొచ్చి మరి మరోసారి మళ్ళ అయోధ్య అలా వెళ్లాలన్న డబ్బు ఎక్కువ. ఖర్చు అవుతుంది కదండి. అలా కాకుండా ఇలా ముందుగానే. అనుకొని అందరి సమావేశం అయ్యి బంధువుల అంతా ఇలా వెళ్దాం ఇలా వెళ్దాం అని ముందుగానే చెప్. చుపించుకొని పుణ్యక్షేత్రాలకి మేము. ప్రయాణం చేస్తా ఉంది రైలు ప్రయాణం.
మీకు నేను. ఎక్కువ బస్సులకి ఇస్తానండి. మనం బస్సులలో ప్రయాణించేటప్పుడు మనకి. చుట్టుపక్కలుండే ఆహ్ ప్రకృతి గాని. వాంటి అనుభవాలు అనేది మనం బస్సులల్లో బాగా. వీక్షిస్తాం కాబట్టి నాకు బస్సు ప్రయాణం అంటే చాలా బాగా ఇష్టాం అండి.
ఒకే అండి బస్సు లో ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లారండి ఈ మధ్య కాలంలో.
నేను బస్ లో ఎలాంటి పుణ్యక్షేత్ర లాంటివి వెళ్ళాను గాని నేనుండే ఊర్లల్లో మేము భద్రకాళి అమ్మవారికాడికి వెళ్తామ్ అండి భద్రకాళి అమ్మవారు. వేయిస్తంభాల గుడి అనేది మా మేము బస్సులల్లో వెళ్ళి రావచ్చండి. మాకు దగ్గర కాబట్టి. మాకు ఇక్కడ లోకల్ బస్సెస్ అనీ ఉంటాయి అండి. వాటిలలో మేము వెళ్లేేసి వస్తామండి. మీరు ఒంటరిగా ప్రయాణించడం ఇష్టపడతారా కుటుంబంతో వెళ్ళడం ఇష్టం పడ. పడతారా అండి.
నేను కుటుంబంతో వెళ్ళడానికే. ప్రయత్నిస్తాను ఇష్టపడతాను కుటుంబంతో వెళితే చాలా సరదాగా ఉంటుంది. ప్రయాణంలో మనకి ఎటువంటి ఆటంకాలు ఎదురైనా కూడా. ఒకరికొకరం సహాయం చేసుకోవచ్చు. విహార యాత్రలకు గానీ పుణ్యక్షేత్రాలకు కానీ. మనకి మంచి మంచి అనుభవాలు. అలాంటి అన్ని మన కుటుంబంతో వెళ్ళినప్పుడు. ఆ సంతోషం వేరండి అది ఒంటరిగా వెళ్ళాం అనుకోండి మనం ఒకరమే కూర్చుంటాం. కాకపోతే ఒంటరిగ వెళ్ళినప్పుడు ఏంటంటే కొత్త పరిచయాలు కూడా మనకి ఏర్పడతాయి. అది కూడా సంతోషమే కొత్త పరి. లు ఉంటాయి మన కుటుంబం తోటి ఇలా అందరినీ కలుపుకుంటూ ఏ ప్రయాణం చేసినా. మన పక్కన కూర్చున్న వాళ్ళని ముందు సీట్లో కూర్చున్న వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళ. ఎటువంటైన సమస్యలు ఉంటే. అంటే వాళ్ళకి ప్రయాణంలో ఏమైనా ఇబ్బంది కలిగినా మనం ఏదైనా సహాయం చేయొచ్చు. మనకి ఇబ్బంది కలిగినా వారు సహాయం చేయచ్చు అందుకే ప్రయాణంలో మన కుటుంబంతో. పాటు మిగతా వారిని కూడా పరిచయం చేసుకొని. మన సమస్యలు ఏమైనా ఉన్నా వారి ద్వార కూడా మనం తీర్చుకోవచ్చు మనం అందరితోటి. చాలా చక్కగా. మాట్లాడుతుంటే మన ప్రయాణం కూడా చాలా సంతోషకరంగా సాగుతుంది. మనకి అక్కడికి వెళ్ళే చోటు. తోకూడే ఏమైన తెలియని విషయాలు కూడా మనం మన బస్సు లో ప్రయాణించే కొత్త. వ్యక్తులతో కూడా అన్న మనం మాట్లాడడం వల్ల. కొత్త ప్రదేశాలకు వెళ్ళాం అనుకోండి అదే ప్రయాణంలో వేరే వారు ఉన్నారనుకోండి మన కుటుంబ సభ్యులందరూ కలిసి వారితో పరిచయం చేసుకొని ఆహా అక్కడికి ఎళ్లాకి ఇలా ఉంటుందా అండి ఆ అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్ ఉంటాయి మనం గదులు తీసుకోవాలంటే వాటికి అయ్యే ఖర్చులు ఏంటే గదుల నుంచి దేవాలయానికి ఎంత దూరము దర్శనం ఏ సమయంలో చేసుకోవాలి ఎలా చేసుకుంటే బాగుంటుంది అలాంటి అన్ని మనం పరిచయం చేసుకున్న వ్యక్తుల నుంచి చాలా విషయాల వరకు తెలుసుకోవచ్చు అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా సౌకర్యవంతంగా మన పనులన్నీ సాగిపోతాయిన్నమాట అందుకే కొత్త వ్యక్తులను కూడ పరిచయం చేసుకోవాలి
మీరు ఈ మధ్య కాలంలో మీ చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలకి వెళ్ళ న్నారు కదండి ఎలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళారండి
నేను నువు భద్రాచలం వెళ్నానండి మధ్యన వెళ్లి చాలా సంతోషంగా అగ్గిపోవండి అలాగనే ఈ మధ్య కాలంలో సరస్వతి పుష్కరాలు వస్తే సరస్వతి పుష్కరాలకు కూడా వెళ్ళామండి కాళేశ్వరం చక్కగా మా ఉచిత ప్రయాణాన్ని కొనసాగించాం మాకు ఆధార్ కార్డులు మా పిల్లలు మేము మా కుటుంబ సభ్యులు అందరు ఆడవాళ్ళ అందరం కలిసి వెళ్ళాము మహిళలు అందరు చాలా సంతోషంగా సాగిందండి ప్రయాణం మీజ చేసారండి
ఆహా చెయ్యలదండి చెయ్యాలి మీరు చేసారా అండి
నేనుకుడు చేయలేదండి కానీ చాలా ఆలస్యం అయిపోయిందండి. నేను ఇగ భోజనం చేస్తానండి మీరు
ఆ సరేనండి ధన్యవాదాలు అండి
ధన్యవాదాలండి